దోశ టిఫిన్ తిన్నారా మీరు ఏం చేస్తున్నారు
హలో
హలో
ఆ తిన్నాము మీరు తిన్నారా
మేము తిన్నాము నువ్వు తిన్నావా
ఆ తిన్నాను నీకి ఎ టిఫన్ అంటే ఇష్టం
నాకు పూరి టిఫిన్ అంటే ఇష్టము మీకే టిఫిన్ అంటే ఇష్టం మీరు ఏం చేస్తున్నారు
నాకు దోశ ఇష్టము ఏం చేయట్లేదు ఇప్పుడే టిఫిన్ చేశాను మీకు కాల్ చేసాను
నేను ఇప్పుడే ఫ టిఫిన్ చేశాను నేను కాల్ చేశాను
మీకు పూరి అంటే ఎందుకు ఇష్టం
హు ఉ పూరి అంటే నాకు చాలా ఇష్టం
అదే అంటే ఎందుకు దాంట్లో స్పెషల్ బిర్యానీ
దాంట్లో స్పెషల్ అంటే ఏం లే ఇష్టం అంతే పూరి ఐ హావ్ నీకు ఎందుకు ఇష్టం దోశ
అది వన్ సైడ్ మెత్తగా, ఇంకో సైడ్ మొత్తం ఫ్రైడ్ అయితది కదా, ఇంకా దాంట్లో మసాలా ఆలు ఇవన్నీ పెడితే, ఇంకా టేస్ట్ అనిపిస్తది. అందుకనే నాకు చాలా ఇష్ టం
ఆ నాలుగు ఇష్టమే దోశ ఆ ఏం సారి మధ్యాహ్నం మానేేసినా దోశ గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల దొస తిన్లే సపోర్ట్ ఉన్నా నేను
పూరిీ తింటే మొత్తం ఆయిల్ ఫుడ్ కదండి మరి ఎందుకు తింటున్నారు
ఎందుకు తింటున్నా అంటే, ఆ పూరి కూడా వారానికి ఒకసారి మాత్రమే తింటాను. రోజు తినలేము కదా, పూరి అందుకే.
అవును అందుకనే అది ఆయిల్ ఫుడ్ కదా అందుకనే అడిగితిని
చాల మంచిదండి అందులో ఆలు కుర్మ పెట్టుకొని, చికెన్ కర్రీ, చికెన్ కూూర, మటన్ కూ ర, ఫిష్ కూర పెట్టుకుందిండి. బాగుంటది
నేను కూడా తింటాను బాగుంటది. చికెన్ ఇంకా బాగుంటది.
ఇంకా అందులో బొంబై సిట్ కూడా బాగుంటది బొంబయి చెటనీ తెలుసా అండి మీకు అందులో ఆనియన్స్ కట్ చేసి ఆలు వేసి కొన్ని వాటర్ వేసి సెన్నగ పిండి కలిపి పోస్తే చిక్కగా అవుతది అది ఎప్పుడు తినలేదాండి మీరు బొంబాయి చట్నీ
ఆహా తినలేదు
ఆ తినండి ఈసారి చేసుకొని తిని చెప్పండి అది ఎలా ఉందో
తప్పకుండ అంటే ఎక్కడ అన్ ఎట్లా చేస్తర్ మీకు వచ్చా
వచ్చండి వచ్చండి చేయడం వచ్చు కాస్ చెప్పాలండి
ఆ చెప్పం చెప్పండి
అందులో ఒక ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోయాలి ఫస్ట్
ఆ
అందులో మనకు కావాల్సిన దినుసులు వేసుకోవాలి శక్తి ఆ మన ఆనియన్ ఉంటది కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కట్ చేసి స్లైసెస్ లా కట్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి టమాటొ వేసి నీకు ఏమన్నా ఇష్టమైన వెజి వెజిటేబుల్ వేసి ఆల్లో వేసి అవి కొంచెం డీప్ ఫ్రైఅవాలి బాగా డీప్ ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అది బాగా మసలాలి బాగా స్టెమ్ అవ్వాలి బాగా స్టెమ్ అయినాక మనము ఏం చేయాలంటే తర్వాతకి బచ్నా బౌల్ తీసు కొని అందులో శనగపిండి గాని గోధుమ పిండి గాని నీకు ఇష్టమైన ఏదైనా ఒక పిండి వేసి కొంచెం వాటర్లా చేసి ఆ మసులుతున్న వాటర్లో వేయాలన్నమాట అది చిక్క బడతది చిక్కబడినప్పుడు కొంచము నూనె అనేది పైనకి వస్తుంది అలా అయి గ్యాస్ స్టవ్ చేసి ఇక తినేయాలి బొంబాయి చట్నీ అది బొంబాయి చ గంటే
బాగారండి ఆ అర్ధమయింది ఈసారి కచ్చి కానీ నేను ట్రై చేస్తా
హ్మ్ మీరు దోశలో చట్నీ ఎలా చేస్తారండి
పల్లీ పల్లీని ఫ్రై చేస్తాం నెక్స్ట్ మిర్చిని ఫ్రై చేస్తము తర్వాత వాటి తుడిమి తీసి ఫ్రై చేస్తం అన్నమాట తీసాక అవి రెండూ మిక్సీ పడతాం దాంట్లోనే అది రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది త
అండి
పట్టేసాము
అవు
ఆ పటేస్ ఛీ ఇక దాంట్లో ఆ కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసాక పక్క పెట్టుకుని తాలింపు జీలకర్ర ఆవాలు ఆయిల్ పసుపు ఇవన్నీ వేసి తాలింపు వేసి అవి రెండు మిక్స్ చేస్తే చట్నీ అయిపోద్ది.
చాలా బావుందండి ఈసారి నాకు కొంచెం చేసి పెట్టి పంపిస్తారా అండి
ఖచ్చితంగా అండి తప్పకుండా
అదే బిర్యానీ ఇష్టమే నా అండి
ఇష్టం అండి చికెన్ బిర్యానీ ఆ లెగ్ అవన్నీ మస్తుంటాది. తింటుంటే ఒక ఫీల్ ఒక ఫీల్ వస్తాది ఆ లెగ్ పీస్ పట్టుకొని తింటుంటే
నాగ్గూడ చాలా ఇష్టం అండి మండి బిర్యానీ ఇంకా బావుంటది. తింటుంటే అసలు అందులో కూల్ డ్రింక్ పెట్టుకొని తాగుతుం అంటే చాలా బాగుంటదండి జీడిపప్పులు అవన్నీ వేస్తే
అవునా నేను మండి తిన్నాను గానీ కూలింగ్ ఏం తాగలేదండి ఓన్లీ మండీ తిన్నాను
ఈసారి తాగండి కూల్ డ్రింక్ థమ్స్అప్, స్ప్రైట్, మాజా
ఓకే ట్రై చేస్తా ఈ సారి ఎప్పుడు నేను బిర్యానీ ఇ ఇష్టం కాబట్టి బిర్యానీ ట్రై చేస్తా ఇక మండి ఇక తినాలి కాబట్టి దాన్ని తిన్నాను అంతే.
ఎందుకండి మేము తినాలి కాబట్టి ఎందుకు తిన్నారండి ఇష్టం లేదా అండి మండి తినడం మీకు.
అంటే ఇష్టం లేదా అని కాదు కానీ ఎప్పుడు బిర్యానీనె తింటే రొటీన్ కదండి అందుకని ఈసారి లాస్ట్ టైం మండీ తిన్నా.
ఆహా మటన్ బిర్యానీ తిన్నారా అండి మీరు
ఆ తిన్నాను
ఎంత బాగుంటదండి ముక్క జూసి జూసిగా
అవునండి చాలా బాగుంటది. టేస్ట్ అవి ఫ్రైడ్ పైన ఆ అది కలర్ భలే అనిపిస్తది చూడనికి కూడా కలర్ ఫుల్గా ఉంటుంది
అవునండి
మీరు ఒకరే తింటారా లేక పుతేష్ కేరింగా
నేను ఒక్కదాని మాత్రమే తింటాండి షేరింగ్ అప్పుడప్పుడు చేస్తా అండి నాకు ఎక్కువ అయిపోతే షేర్ చేస్తా లేకపోతే నేనె తినేస్తా
హ వెళ్తారా అంటే నేను కూడా అండి నేను సింగిల్ గానేెతినేస్తా ఎవరికి షేర్ చేయను.
ఆ వెళ్తామండి మేము మంత్లీ దాదాపు ఒకసారి మాత్రమే వెళ్తామండి రెస్టారెంట్ కి. ఏరండి
మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము. ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే ఇక ఫ్యామిలీ అంటే ఇక ఇంటికే తెచ్చేసుకుంటా ఆర్డర్ పెట్టుకొని ఇంటికే తెచ్చుకొని తింటా. కానీ ఇక బయట కంటే ఏం ఎలమండి
మీరు ఫ్రాన్సీ బిర్యానీ తిన్నారా అండి
ఆహ లేదండి నాకు అవి నచ్చదు ఫ్రాన్స్
చాలా బాగుంటదండి ఫ్రాన్స్ బిర్యానీ తింటా ఉంటే తినాలనిపిస్తది
అవునా
ఆ అంది పచ్చడి పెడితే ఎంత బాగుంట కదండి
తెరువదని తెలవదండి అది చెప్తుంటే విన్నా ఫ్రాన్స్ బాగుంటదని కాని ఇప్పటి దాక అయితే ట్రై చేయలేదు.
చెయ్యండి ఈసారి ట్రై చెయ్యండి చాలా చాలా బాగుంటది
అవి వాటి ఉంటది కదా అండి చూడనికి వాటి లుకింగ్ వేర్ రేటిగా ఉంటది చూడరికి
చూడానికి అట్లా ఉన్నా గాని చూస్తా ఒక రెండు మూడు సార్లు అట్లనె చూడండి అప్పుడు చూస్తుంటే మీకే తినాలనిపిస్తది బాగుంటది తిని ట్రై చెయ్యండి
ఈసారి ట్రై యే త మీకు మా మా ఊర్ ఇల్లు దొరుకుత దొరుకదు మేబి
ఎందుకు దొరకదండి దొరుక్తదండి అది ఎక్కడన్న దొరుకుతదండి ఆర్డర్ పెట్టేసుకొని తినండి చాలా బాగుంటది ఆ బిర్యానీకి చికెన్ బిర్యానీ చాలా డిఫరెన్స్ ఉంటది చికెన్ బిర్యానీక చికెన్ బిర్యానీ ఎంత టేస్ట్ ఫ్రాంచ్ బిర్యానీ అంతకన్న టేస్ట్ ఉంటది
చికెన్ బిర్యానీ కంటే బాగుంటదా
చాలా బాగుంటదండి ఫ్రాన్స్ బిర్యానీ
అవునా ఈసారి తప్పకుండా చేస్త అయితే తప్పకుండా తింటా
తినండి అ చికెన్ బిర్యానీ ఈ మధ్య తిన్నారా అం ఎ మీరు
ఆ తిన్నాను మొన్ననే తిన్నా ఒక్క టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఆ టూస్ చే రోజు
ఆహ మేము మటన్ బిర్యానీ తిన్నామండి ఈ రోజే తిన్నాం మార్నింగే తిన్నా మటన్ బిర్యానీ
ఓకె చేసారా లేకపోతే
చేసామండి చేసామండి చేశి చేశి తినేసామండి
స్పెషల్ ఏంటండి మరి ఈ రోజు
ఏం స్పెషల్ లేదండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండుకొని తినడమే అండి
అవునా
స్పెషల్స్ ఏం లేవండి సింగిల్స్ కి షే స్పెషల్స్ ఏం ఉంటాయండి. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినడమే గదాండి
అంతేనేండి అంతే ఉండాలి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినాలి ఇది అని కూడా ఏం ఉండద్దు ఏది ఏదైనా తినొచ్చు
ఆ ఏది దినాలనిపిస్తే అది తినేయడమే టే, వండుకోవాలి తినాలి బయట ఫుడ్ ఆర్డర్ పెడతే ఫుడ్ బాగుం లేదు కదండీ
అవునండి అది కూడా కరెక్టే మంచిగా ఇంట్లోనే చేసుకొని హోమ్మేడ్ చేసుకొని తినొచ్చు కడుపు నిండా తినొచ్చు హాయిగా టేస్ట్ గూడ
అంటే మీకు రాగి రాగి సంకటి తలకాయ కూర ఇష్టమేన
అంటే రాగి సంకటి ఇష్టమే కానీ తలకాయ కూర నేను తిననండి
చాలా బాగుంటది కదండి ముర్సు ముర్సు బొక్కలు
అవునండి అవి విన్నాను కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు
మరి కాంబినేషన్ ఏం తింటరండి మీరు
అది కడ్డ్ ఏసుకుంటా పెరుగు ఏసుకొని తింటాను పెరుగు లేదంటే మామిడికాయ్ పచ్చడి ఇవి తింటా ఆ పండ్ల పచ్చడి ఉంటుంది కదా ఎక్కువయితే మాడికాయ పచ్చడి పెరుగు వేసుకొని తింటా కాంబినేషన్ ఇది కూడా బాగుం టుంది
నెయ్యి ఏసుకుంటరా అండి
ఆ వేసుకుంటా ఒక్కసారి వేసుకుంటా మామిడికాయ పచ్చడికి అయితే వేసుకుంటా ఇంకా కర్డ్ అయితే వేసుకోను
ఆ కర్డ్ కడ్లనే నెయ్యి ఉంటదాయే ఇంక మనకు అందులో కర్డ్ లో అవసరం లేదు కదండి
మ్మ్ ఇగ మామిడికాయ పచ్చడి ఎక్కువ వేసుకొని తింటాను మీరు తింటారండి రాగి సంకటి
చాలా తింటానండి చాలా బాగా తింటాను నువ్వాలా వీక్లీ వన్స్ తింటామండి చికెన్ కూర ఏసుకొని అవునండి వారనికి ఒకసారి తిం టం మేము రాగి సంకటి నెయ్యి వేసుకొని
చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు మీరు చాలా మంచిగా ఇవి జొన్నలు ఇవి తింటారండి మీరు హలో హలో హలో హలో
అక్క డాడికి ఫోన్ చేయ్యక్క ఫస్టు
హలో హలో
హలో
ఏమైందండీ
కొంచెం డిస్టబెన్స్ వచ్చిందండి
అవునా ట్లా రాకుండా చూసుకోండి ఈసారి హలో హలో హలో హలో హలో హలో మాట్లాడండి హలో హలో హలో మాట్లాడండి హలో హలో మేడం హలో హలో ఉన్నారా లైన్లో హలో ఎక్కడికి పోయారండి హలో హలో హలో
హలో
వినిపిస్తుందా మీ